ఆ గుడ్ ఆఫ్టర్నూన్ అండి
గుడ్ ఈవినింగ్ మేడం
ఆ గుడ్ ఈవినింగ్ బాగున్నారా ఆ బాగున్నాను ఆ
ఇంకా మేడమ్ ఈవినింగ్ టైమ్ టీ తాగరా
ఆ తాగినం
ఉమ్ ఇంకేం విశేషాలు మేడం ఇంకా వెదర్ ఎలా ఉంది మీది కు మరి
ఎండనే ఉండే ఆహా పడలే లైట్ కొంచెం పడింది అంత పడ్లే మార్నింగ్ నుంచి కొంచెం చల్లగానే ఉండే
మాకు రెండున్నర నుండి మూడు మూడు ఇరవై వరకు ఏం వర్షం పడ్డది మేడం ఓ నలభై నిమిషాలు, యాభై నిమిషాలు
అవునా మాకి ఆహా మాకి ఫుల్ వర్షం ఉండే అండి
ఉమ్ హు ఇప్పుడు ఎలా ఉంది మేడం మీదిక్కు వెదర్ మరి
కొంచం చల్లగానే ఉంది
హు హు ఉమ్ హు మ్ మాకు కూడా కొంచెం ఎండా ఎల్లి ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి మద్యాహ్నం కూడ చాలా వర్షం వచ్చింది మేడం
అవునా
మ్ ఇంకా మేడం లంచ్ లో ఏం చేశారు ఇవాళ
ఇవాళ నైన్త్ డే కదా మొహరంది పండుగ ఉండే చేసుకున్నాం
అవునా
ఆ
ఆహా ఏం చేశారు మేడమ్ నైన్త్ రోజు ఇయ్యాల మరి మీరు
ఆ ఇవాల్నా మేము గుత్తి వంకాయ, కిచిడి ఆ మలీదా, స్వీటన్నం ఆ ఇంకా బెల్లం షర్బత్ పాల షర్బత్ చేసుకున్నాం
మ్ ఇవాళ లాస్టా మేడం ఇంకా రేపు ఉన్నదా ఇంకా ఒక రోజు
ఆ రేపు ఉన్నది గాని కిచిడి చెయ్యం అది ఖత్తల్ కిచి డి అని అది వేరే ఉంటది.
ఉమ్ హు
ఆ రేపీగా ఇవన్నీ చేసుకోమన్నట్టు ఓన్లీ బెల్లం షర్బత్ పాలా షర్బత్ చేసుకోని పంపిస్తాం ఇటు అటు చుట్టుపక్కోలకి ఉమ్ నైట్ ఏమో ఖతల్ కిచడి అని చేసు కుంటం ఆ నైటే నైట్ ఎ వాళ్ళేమో ఒక టూ, త్రీ కర్రీస్ అండి పెట్టుకుంటం
ఉమ్ హు
ఆ మార్నింగ్ చెయ్యం కదా వంట
ఆహా రేపు మార్నింగ్ చేయరా మేడం
ఆ చెయ్యం
ఎప్పటి వరకు మేడం
అది టువెల్వ్ దాటినంక అన్ని ఇగా రేపు ఊడువం ఇంకా మేము
హు హు
ఆ
ఉమ్ హు
చీపురు ముట్టమే ము ట్టం ఇగా బోళ్ళు గిల్లు అన్ని అట్లానే ఉంచుతాం ట్వెల్వ్ అయినంక ట్వెల్వ్ తాకండి ఆ ట్వెల్ అయినంక హా లంగా అది వాటర్ తోటి చినుకుల్ పెట్టి అటు ఇటు చింకుల్ ఏసి మళ్ళ ఉడు కుంటాం మళ్ళాగా బోల్ తోంతం
మ్
దాని తర్వాత అండి మళ్ళా పాల శర్బత్ ఈ షర్బత్లు చేసుకొని పాతి
మ్
ఆ అందరి ఇంట్ల పంపిస్తాం
అరె ప్లాస్టికదం ర
ఆ లాస్ట్ మా ఇంటికి రేపే ఒత్తరు పీరిల్ ఇంకా అవునండి
ఎడిట్ వర్ ఒస్తా మేడం మీంటికి రాత్రి
ఆ ఫోర్ ఫై అయినంకనే ఒత్తరు మాకు మసీదు ఆ మసీదు దగ్గర్నే ఉంది అండి ఐతే తకరీద్ చేస్తారు
మ్
హసీన్ హుస్సేన్ గురించి ఎంత మంది షహీద్ అయిండ్రు ఇగా తక్రీద్ దాకా తీయరు బంగ్లా నుంచి పీరిలకి తక్రీద్ మొత్తం కంప్లీట్ అయినంక
ఆ
తీస్కొని ఎళ్తరు
ఆ అ
అవునండి
లాస్ట్‌లనే ఉన్నాట్ మొత్తానికి
ఆ రేప్ లాస్ట్ ఇగ
మ్
హ్మ్
షుషు ఇంక ఇంకే మేడం ఇలా ఎలా పోయింది మరి నామి ఎల మీది ఎలా పోయింది మొహరం నిన్న నైన్త్ రోజు
ఆ మంచిగనే అయిపోయిందండి
హ్మ్
హా
వెళ్లారా మేడం మీరు మేమా మేడం మేము గుడా కిచిడి చేశాం మేడం కిచిడి టమాటా చేశాము
హా
హ్మ్ కిచిడి షర్బత్ చేశామ సీ ట్ అన్నం గుడ చేశాం మేడం
ఆ
మ్ మళీదా చేశాము
అవునా ఆహా ఇది ఇవి అన్నీ మా ఊర్ లో చేయరండి ఓన్లీ షర్బత్ చేస్తరూ కిచిడి ఆ పులుసు ఆలుగడ్డ వంకాయ చేస్తారు ఇది మలీదా స్వీట్ అన్నం చెయ్యరు ఇక్కడ
ఆఆ
ఆ
అంటే మేము నవమి నవమి రోజే చేస్తాం మేడం అది సీట్ అన్నాం మిగతా రోజు సిక్స్త్ రోజున మలిదా అవి చేస్తాము సెవెంత్ రోజుకి కిచిడి అయన్నీ చేస్తాం మళిదా చేస్తాం కాని షర్బత్ చేస్తాం కానీ సీట అన్నం చేయం ఓన్లీ నవమి రోజు స్వీట్ స్వీట్ అన్నం చేస్తాం మేడం మకొక మా ఊర్లో కా దర్గా ఉన్నది అలీ జమీదార్ అని ఆయన పేరు మీద చేస్తాం మాము చిటు అన్నమనేది హ్మ్
ఆహా మా ఊర్లో అయితే చేయారండి ఎవరు ఇంకా మళిదా స్వీట్ అన్నం ఎప్పుడు చెయ్యరు ఓన్లీ అది గ్యార్మీ అని ఉం టది కదా
అవునవును మేడం
ఆ అప్పు ఆ పండుగకే చేసుకుంటారు ఆ
హ్మ్ హు లేదు మేడం మా ఇంట్లలో మొత్తం మా ఫ్యామిలీస్లలో మొత్తం ఇవే చేస్తారు మా నాలుగు ఇల్లులు ఉన్నాయి అయితే నాలుగు ఇండ్లలో సేమ్ కిచిడి మలిద షర్బత్ ఇవన్నీ చేసి స్వీట్ అన్నం కూడా చేస్తాం మేం నాలుగు ఇండ్లలో కూడా
ఆహా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సైడ్ ఇ కా చేస్తారు అందుకే మా అమ్మ ఇంకా చిసే చేస్తదేమో ఇగ
ఏందైనా మనం నమ్మితేలే ఏదైన కదా మనం నమ్మకుంటే ఏం లేదు అయన్ని మనం నమ్మి నడుస్తున్నాం పాత నుండి ఫస్టు నుండి ఎట్లా నడుస్తుందంటే దాన్ని బట్టి నడుస్తున్నాం మనం కూడా ఉహు మన అట్లా నడిసేస్తుంది కాబట్టి నడుస్తుంది మనం ఇప్పటి వరకు మంచిగున్నం దేవుని దయవల్ల హ్మ్
ఇంకా ఇది అయిపోతే మళ్ళా నెల రెస్ట్ ఇయ్య
మళష్ట అందు మే నెక్స్ట్ల్ మళ్ళ ఈ కానే మళ్ళ సందాలు ఉన్నది కదా మా
ఆ సందలకి అంట ఆ సందలకి అంటే కొంతమంది ఎళ్తారు కొంతమంది ఏళ్లారు ఆ
పో మొన్న కూడా ఒక సందలు అయింది కదా మేడం మొన్న రంజానా అయిదునా
ఎక్కడది
గ్రేడ్ జయంది కదా మేడం
అవునా
ఐదు ఆరుట అక్కడ సందలే ఏమో ఐదుకు ఆరుకేమో ఉరుసట అద ఒకసారి వెళ్ళాలి మేడం చాలా బాగుంటుందట
అవునా ఆహా ఇక మొహరం కదా ఇంట్లోనే ఉంటారు అందరు
అంటేగా మేబి మాకు మళ్ల ఆ చెట్టు మాకు రోజున మా ఊరికి వెళ్లేది ఉంటది మేబి ఐదు రోజున పొద్దుగాలనే వెళ్ళిపోవాలి సిక్స్ రోజు మధ్యాహ్నం అచ్చిన నడుస్తుంది మాకు ఉమ్ ఒకసారి నెక్స్ట్ ఇయర్ దేవం నెక్స్ట్ ఇయర్ ఒకసారి ట్రై చేసి రావాలి మూన మూనం నా రోజు చాలా మంది చేస్తారట మేడం మదే దేవున్ దయాల నెక్స్ట్ ఇయర్ ఒకసారి ప్లాన్ చేసి అందాం వెకిల్ మా ట్డుకొని వెళ్ళాలి మేడం అది బాగా దూరం మేడం త్రీ హండ్రెడ్స్ కిలోమీటర్స్ వస్తది
అరే బాప్రే బాగానే దూరం ఉన్నట్టు
త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది మీ ఒకసారిగా గ్యాంగ్ తయారు చేసుకొ ఒక వెకిల్ మాట్ అట్లాడుకని వెళ్ళి మంచి మేము వెళ్ళిన అంటే ఈవినింగ్ వరకు వింటాము అందు చూసుకొని చేసుకొని మ నైట్ వెళ్ళినా కానీ నడుస్తుంది మ పుడుచదు ఏమన్నా నెక్స్ట్ రోజు మేం మధ్యానం వరకు వచ్చినట్ స మళ్ళ మా వరికి
ఆహా మీరు వెళ్తారా ఎప్పు అం టే మీకు ఇంపార్టెంట్ అన్నట్టు మీ ఊరికి వెళ్ళడు
ఆ సిక్స్త్ ఇంపార్టెంట్ మేడం మా మిత ఒక ఏదైనా కానీ ఏమైనా కానీ శక్షకి వెల అన్నట్టు ఉమ్ ఉమ్ కాబట్టి అందుక ఫిఫత్ క వెళ్ళితే ఫిఫ్త్ అది కంప్లీట్ చేసుకొని సిక్స్త్కు రావచ్చు మేల్లంగ
ఆ అంటే మీ ఊర్లా మీ సవారి ఉన్నదన్నట్టు అంత ప
ఆ మా ఊర్లో మాసవారు ఇది కాబట్టి ఒక్కసారిగా మేము ఆ రోజు రావాల్సిందంది ఆ రోజు లేపేందుకు దని మళ్ళీ లేకుంటె రెండు మొదలు పెట్టారు ఉమ్ నెక్స్ట్ ఇయర్ చూడాలక్క ట్రై చేయాలి
ఆ
ఆహ ఇంకా మేడం ఇంకా ఏమనా అమ్మి మీ ఇంటికింకేమైనా సవరళ్లుు వచ్చినయా మరి ఈసారి
ఆ రాలే అండి మా అమ్ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోది మా అమ్మ అమ్మ వల్ళ ఊర్లది సవారీ వస్తది అని చెప్పిండ్రు కానీ రాలే గదా
రాత్రి
ఆ బాగా కొంచెం విలేజ్ కదా ఇక్కడ అది మా అమ్మమ్మ వల్ళ ఊర్లది పీరుల రా తయ్యని చెప్పిండ్రు ఈసారి ఎప్పుడు రారు కానీ ఈసారి వస్తారు అని చెప్ పెండ్ర
మేబీ ప్లానింగ్ చేశారు కాని రాలేదా
ఆ రాలే అట ఉమ్ అవునండి
మరి ఈయల మేబి ఈయల ఏదైనా ఉంటే రేపే రావాల్సిది ఉండే
ఆ ఇవాళ ఆ రేపయితే వస్తారు మా వాళ్ళది అస్తారు ఆ
ఆ అదే రేపు మీ వాడది వస్తది రేపు మీ వాడదోస్తది ఇక ఇవి ఇప్పుడు అంత నుండి రావాలంటే ఇగ రాలేరు కదా మేడం వాళ్ళు ఒకటేలోక్ ఒకటేస్ కదా మేడం మీ వాడెల్లి ఇంకేమన్న వేరే వాడైస్త పక్కప చుట్టుపక్కల
లేదండి లేదు ఒకటే వాడల నుంచి వస్తది మాకు
మీ ఇంటి దగ్గర ఉన్నాద మేడం బంగ్లా మరి
ఆ సరే అండి బాయ్ చాలా మంచిగా మాట్లాడారు
చాలా విలువైన టైం ఇచ్చారు నాకు
సరే అండి థ్యాంక్ యూ
న నద మ